హలో ఏం చేస్తున్నావ్ వదిన ఏం లేదే
తిన్నావా అఓ
ఆ
ఉ ఉంటా హలో ఏం చేస్తున్నావు అంజలి ఓ చదిత ఏం చెత్తున్నావ్
ఎగ్జామ్ ఉంట
ఉమ్మ్ కూరనే ఏం చేసినావాని అది ఎట్లా చేసుకుంటావు వామాకు పచ్చడి హ్మ్మ్ హ్మ్మ్
మా
ఉన్నారు
ఆ ఇంకా
ఏం రిజల్స్ వచ్చాయా ఆల్ క్లియరా
ఆ ఆల్ క్లియర్ వన్ యా వెళ్దము ఇస్తా ఈ రోజు రా
అహ్ సరే వస్తాను ఏమిస్తావ్ పార్టీ
ఇంకేం కావాలంటే అదిస్తా
సరే
ఊ ఇంకా సుబెయ్
స్పోర్ట్స్
స్పోర్ట్స్ బ్యాడ్మింటన్
న్ బ్యాట్మింటన్ ఊ క్రికెట్నా ఎంత మంది ఉంటారు క్రికెట్ లో
కేట్ సాం
నేను ఇంకా లెవెన్ మెంబర్స్ అనుకున్నాను సరే ఐతే తెలీదు గాను ఉప్పనీ తెల్ప్
ఏం దగ్గుతాడవ్ ఏవైంది
ఎండాకాలంలో దగ్గొస్సది ఎండాకాలంలో జలుబు జేస్తూ
నేన్ ఎండా కాలంలో ఎందుకు జెస్సుండే
ఏమో తెలీద్ నాక్
ఊమ్ ఏం ఇందు దిల్లీప్పున్న ఎట్లునావ్
ఎన్ ఏ ఎండక్ తెలంగాణ కొంచం అంటే వెదర్ అంతా చేంజ్ అయి ఉంటది కాబట్టి సో
హ్మ్ మీ కాలేజ్ వాళ్లక్ అందు మీ కాలేజ్ వాల్ అందరు పాస్ అయిపొయినారా
ఏమో తెలీద్
హ్ ఉ హ్ ఇంకా
ఏం నీరు
ఇంగెంటి విశేషాలు
మీకు ఎప్పుడు ఎగ్జామ్సూ
మాకు సేమ్మా ఏప్రిలో గానీ మిడ్ జరుగుతా ఉంది. ఒక ఎగ్జామ్ అయింద్ ఏ ఇంటికి వచ్చినాను
ఆహా
కాస్మెటిక్స్ అని అచ్చా ఇంకా అది మండే ఉంది. మళ్ళీ వచ్చి ఇవ్వన్నీ మాకా కాస్మెటిక్స్ బయోస్టాటిక్స్
మ్
మార్కెటింగ్ ఫార్మా మార్ ర్కెటింగ్ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది.
మ్
సోషల్ ప్రివెంటివ్ ఫామ్స్ అన్ని ఫార్మ్స్ సంబంధించిన ఆటివే ఉంటయి
నెక్స్ట్ ఏంటి నెక్ట్ ఏం చేద్దాం మన
నెక్స్ట్ మాస్టర్స్ అని అనుకుంటున్నా కానీ తెలియట్లేదు. ఆ ఏమి ఇంకా టాబ్లెట్లు వేసుకోలేదా
ఇంకా చే క్లైమేట్ చేేంజవుడే ఉ మనం టాబ్లెట్స్ వేసుకుంటే ఇంకా బాడీ లో అంత టాబ్లెట్స్ ఏ ఉంటాయింకా
ఊ
మూవీ చూసావా
ఏం మూవీ
ఇస్పాచ్
చూసినాను చూసి నిద్రపోయినాను నిన్న
అవునా ఎలా ఉంది చూస్
చూడ్లే అదేదో గొడవ గొడవగా ఉంది నిద్రపొయినా మూవీ చూస్తా
ఊ
నువ్ జూసీనవా
నేను ఇంకా స్ట జస్ట్ స్టార్టింగ్ లో జస్ట్ అలా ఆన్ చేస్
ఆ ఎవరు అమ్మాయి మాట్లాడుతనే అ పక్క మీ అమ్మాయా ఇదిమనదే ఇంకా హలో హలో ఇన్పిసుంద ఇన్పిచ్ట్లా